హలో అరే నేనే ఫోన్ చేద్దామనుకున్న నువ్వే ఫోన్ చేసినవా ఆ ఆ నాకూ తోటేరాట ఒత్తరా రా మీ అమ్మోల్ల వాళ్ళ ఊరొక పది మంది ఉన్నారటగ మీ అమ్మోళ్ళు అవును మాకు ఒత్తరారే తోటేరా మీ మమ్మి కి అడుగు మీ మమ్మి ఒస్తదా రాద మొన్న అడిగితే ఆ తోటి ఇలా అయిపోంద అని చెప్పిందంట మీ అమ్మ
ఒ
వచ్చ చె ఒక పది మంది ఉన్నారడా వస్తారేమో కనుకోమ అన్నాడు మ నాన్న నువ్వు రెండు ఇంత అాలుగలు ఏరు ఇస్తాను ఒక పది మంది వచ్చిది కాని సరిపోట్లేదు తొందర అయిపోలేద్దామని మాకు పెళ్ళి ఉన్నది మా పెద్దమ్ మా బిడ్డ
ఆ
అదే ఇో మాకు మంగళవారం రజు పెళ్ళిన్నది ఇప్ప ఆధారంలోకి అయిపోతే పెళ్లిగిపోరామని అ కుంటనా హ మీ అమ్మ నెంబర్ కాదా ఇది
కాదు కాదు నాకన్న ఉంటది
సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడింది మన్న మీ అమ్మాయి ఫోన్ తోటే
అవునా
మా నాన్నకి కలిసింది మళ్ళా మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడింది
చెప్తా
ఆ చెప్పు సాయంత్రం ఏదైనా చెప్పమని చెప్పు ఎందుకంటే మత్త ఓట ఉన్నే అలులు ఉంటది మ ఎంతలు బాగా కుడతాయి తర్వాత అయితే కుక్కట కూలికతే ఏరనే ఎరసలు అవునా ఎన్న ప చనే రాచ్చనా తోటరా చే అదు ఈ విషయం మంచి మేమిస్తారు మొత్తం పురుగు వచ్చింది నాలుగై సార్లు మందు కొట్టిన కాని అట్నే అయింది ఫస్ట్ చెట్టు తచ్చిపోయయింది చెట్టు తచ్చిపోతాంట పెట్టను
ఆ
ఎట్లా మంచినే ఉన్నాయి తర్వాత మందు కొట్టడందో పురుగుొచ్చింది మళ్ళా మళ్ళా పురుగుొచ్చింది కాయలు అంతండే వస్తాయి నార్మల్ గున్ని అంతగాన మెయిన్ లేవు ఆహా ఎప్పుడు ఏన్నా ఫది వి రలు పట్టేది ఇప్పుడు రెం రోజులు అయితే అయిపోయినట్టున్నది
సరే కేంది పంట తక్కువ ఉన్నది తక్కువ రేడు ఎక్కువంది పంట తక్కువంది
అవును
చైల్డ్ హెల్ హటలన్ని కరా వైగవనే
తోటకానే ఉన్నావా
ఆ తోటకాలే ఉన్నా
అవునా
ఏ ఎ వస స వేరు ఇస్తారు మా వాళ్ళు చిిరుపది మంది వాళ్ళకి మనిషిలు ఇట్ తీయాలని వచ్చిన
ఇయ్యలే గా
తట కట్ట వస ఇప్పుడ వాళ్ళకి మంచిళ్లు ఇచ్చినా నేను కూడా ఏమన్నా వాళ్ళగడ ఇప్పుడు వాళ్ళ మషలు అడుతే అందరికి మంచి వచ్చిన కొంచెం చెరికినే కూర్ున్నాని మ చెరికిడ కూున్నాం
ఊహు
ఉప్పుడు జేష్నడు
ఏంది రా ఇ బుక్కులాయని పెట్కుంటే ఆమెరుపుకాలు జాడీయడానికి పైసలు కావాలె మంచినూనెకెడ గియాలె పైసలు మిరపకాయిల్ జాడిస్తేనే ఉర్ని ఓన్లీ మిరపకాయలే జాడిత్తడు
ఆ దేనికి పిలిచినా దాని ఆ పనే చేత్త అంటాడు
మంచిగ చెయ్యాలంటే ఈవుడాయనే
ఆ
ఇప్పుడు మనుషులు ఇద్దానికి ఇంకొకరు పెట్టాలని వాళ్ళకు పైసలు ఇయ్యాలే అందుకే మా నాన్నతోటి చెప్పిన నేనే ఒక నాలుగు రోజులైతే వత్తా ఒక చెట్లు కొన్ని చెట్లు ఎరుకోయమరు వాళ్ళు వదిలి పెట్టిన చెట్లేరుకుంటా వాళ్ళు మంచి గడిగినప్పుడు మంచిగిత్త క్యాన్ తీసుకొచ్చి ఆడబెట్టంటే బండి మీద తీసుకొచ్చి చేన్కాడ పెట్టిండు మంచిలు మాన కాయలు జాడిత్తాండు మామ్మ నేను మంచిగ పట్టుకోనొచ్చిన మ్మ్ మంచిగతెచ్చినా ఇంక దసే కూసున్నామని కూసున్నా నువ్వు ఫోన్ చేషినవ్
చిన్నరా
ఇప్పుడేం తింటారు మధ్యాహ్నమే తింటరిగ పొద్దుగాల ఎనిమిందింటికే నిన్ననే వచ్చినాడు దొర్రకాడిమి
ఆహా
నిన్న పొద్దిగాల వస్తుండామా తీసుకొని వచ్చిండు మ్మ్ ఇది రొండోసారి దస్ సార్ ఎంతొచ్చినై టాల్లుగాన్న కున్నాయనేనా ఒకైదు కింటాలో నైనియో మరి
ఆహా
పది వ కిింటాల్ గావల్సనయ్ అయిదారు కింటాలనై
మా తోటకు ఎక్కువ బండితే మాకు పైసలు వచ్చేట్ పెట్టుబడు గుడా లేదట్టు లేదు ఇప్పుడు ఎంతరేదున్న ఏంగావ కాయలిన్
అవును ఎప్పుడైనా అంతే కాయలు కాయుంటేనేవ రేటు తక్కువ ఉండదు రేటు ఉంటేనేమో కాయ ఉండదు
పో ప్యాండో కేజీ లెక్కొచ్చినై ఒక్కొక్కరి ఐదు కేజీలు ఎనభై కేజీల్ అరవై కేజీలు తెంపిర్రు అట్లాంటిది ఇప్పుడు కూలికొస్తారు గదా చిన్నగా ఏరుతాల్లు రోజు మూడొందలే గదా అని
అంతే మర వాళ్ళ టెక్నిక్లు వాడి అకే
మాకైతే చుక్కలు కనపడతానయ్ పైసలు ఏలేవు వాళ్ళు రొండు రోజులు అయితాంది నిన్నట్ట్నించి ఇయాల నిన్న ఒక ఐదురు వచ్చురు ఇయాల పదిమంది వచ్చిర్ నిన్న అయ్యేట్క పైసలు అడుగుతారు
వామ్మ
నేన్ చిట్టి కట్టుకోవాలె అది కట్టుకోవాలె ఇది కట్టుకోవాలె పండుగ దగ్గర కొస్తునది. పైసలు దగ్గర పెట్టుకోరి రెం రోజు అయిపోగాంనే తోట అయిపోంగానే ట్ లో పెట్టారు పైస
ప్
ఎవర్ని అడగాలో అర్ధం కావట్లేదు అప్పుదేవాలని మా నాన్న అంటాండు.
నవ్ ఏం అన్లేం.
మొన్న అంటే ఒక నాలుగు రోజులు ఆగుర్రి అంటే ఒక నాలుగు రోజులు కూడా ఆగరంటే వాళ్ళు
అంతే ఓ
కాదు అక్క మీ అమ్మోలని అడిగితే ఒక వాళ్ళు ఒక నాలుగు రోజులు ఆగుతా అన్నారంట మీ అమ్మోల్లు
ఆహు
వాల్లోక పదిమంది ఓత్తే తొందర ఐపోతే వీళ్ళకి ఇచ్చినా వాళ్ళ కాట్నేే ఏం కాదని ఆలోచిస్తాన్నారు ఇగ ఉమ్ ఏదో ప్తాన్నావు. ఏంలే. ఎందుకు ఫోన్ చేస్నావ్ మరి నువ్ నాకు
ఒత్తిని చేస్నా
ఉత్తినే చేస్నా నాలుగు రోజులైతే అయిపోతది. మీ అమ్మోల్ రాకపోతే ఇంకా వారం పడ్తది ఇక వాళ్ళు ఏరే ఏరుడుకి అవునా ఉమ్ మీది మీ పొలం ఎట్టుంది.
ఆహా మాది మంచినే ఉంది. ఆఆ
మా పొలం కూడా కాసింది కదా మీ పొలం కూడా కరాబయింది మొత్తం పురుగు వచ్చింది నీ షేత్లో కాదు పొలానికి రాయి ఇంకా కాని మందు గిట్ల ఏమి కొట్లేదా నెల రోజులు అయిత లేదా
కొట్టినాం కొట్టినాం మా ఇంటి పక్కన పిగాల్లు వచ్చి చెట్టు ఎక్కుతాలు
ఉమ్
ఉమ్ మామిడి చెట్టు ఎక్కుతాము అని ఎక్కుతార్రు.
నీ పక్కన పిరగాలు ఎవరున్నారు.
ఇక్కడ చుట్టాలు ఒత్తే వాళ్ళు మమ బాలెగొచ్చి రోచెచ్చీ వచ్చి చెట్టుఎక్కుతామని అని చెట్టు ఎక్కుతార్రు.
అమ్మో వి కిందబడతే ఏమన్నా ఉందా? వాళ్ళ కింద ఫస్ట్ కాయలుండదు వాళ్ళ కింద పడితే ఏమన్నా ఉందా కాలో చెయ్యో ఇరుగుద్ది.
ఆ
భలే పిరగాలున్నారు వాళ్ళ అమ్మ నాన్న వస్తే చెప్పు కొంచెం కూడా లేదు అసలు
డైరెక్ట్ వచ్చిర్రు వచ్చి చెట్ ఎక్తామని ఎక్తార్రు.
నాలుగు పెట్టాలి అట్లాంటి వాళ్ళని ఇగ
ఉమ్
కొంచె భయం లేకుండా ఆ ఆ
నేను ఇక నీతో మాట్లాడ్తాన్నాని ఇగ ఏమనలేదు.
అమ్మో అట్లా తయారైతే పోరగాళ్ళు కష్టం ఒకరొచ్చి రోచ్ చెట్టు ఎక్కుతా అని ఒకరెక్కిండు ఉమ్ వాన్ మోషాల ఎక్కిండా ఒ నువ్వేమన్లేదా ఇగ
నేను ఇక ఏమంటా చిన్న పిల్లగాడు కదా అనే
మా అక్క పిల్లలు ఉంటారు కాని చెప్పినట్టు వింటారమ్మా కూర్చంటే కూర్చుంటు నిలబడంటే నిలబడ్డారు
కొ పి లెక్క చేస్తారు కానీ మరి ఇంతగానం చేయొద్దు అడగాల అడిగి తెలుసుకోవాల ఏవైన ఇట్లు నేర్పియాలె ప్రస్ట్ నుంచి పిల్లలకి దొంగతనంగా నేర్పిిత్తె పెద్ద బెరినంగా గ దొంగతనాల్ చేస్తారు. మళ్ళ మల్ల తెస్తారు చెప్పిళ్ళ మరే చెంటలే చెంటలే చెంటల అ బయపెట్టించినావ్ నువ్వే అయ్యా
ఆ
అ చాల డేంజర్ చేడం
గేట్ అయితే రాకపో మాకు వేడని పోసింది
ఒ బేడం పూషింద
ఆ
తిడితే అయినా వా బేడ తీసుకుని రా రావాల గేలో బేడ తీసుడు మ్ ఆయన చిన్న పిల్లలంటే వస్తే ఏం కాదు వచ్చి మంచి కూర్చొని ఆడుకుంటే ఎవల్ తేవాంకి అప్పుడుేగుసున్నా అడుకోవాలి చెట్లు ఉన్నప్పుడు ఎవరైనా చెట్టి కిందకి ఆడుకోవడానికి వద్దారు ఫిగాళ్ళు
ఆ
చెట్లకి ఇట్లా ఎక్కువ ఎక్కుతే అన్నా అయితే అనుందా
అంత తీట తీట పనులు
ఓ చదుకుంటరేమో వాళ్ళు స్కూల్కు పోతార నాన్న వాళ్ళ అమ్మ కలిసి నాకు బస్సలా కలితా అన్నది మ పిల్లిగారు చాల మా పిల్లగాలు చాలా డీసెంట్ ఉంట్రు మంచి పిల్లలు ఎటు పోరు అని అన్నది
అబ్బో
అక్కనే చెప్పింది మోన్న చెప్తె అవునా గ్రేటే అక్క మంచిగా ఉంటారు మీ పిల్లలునిే అన్నా
అవున
ఓ అసల్ సోన మట్ల మరిత కుండ్ల ఐతయి శేతిగి
వాళ్ళకైతే నాకేంద్రగా నుంచి కాగిదంతడేమో అనుకున్నా ఆ
టెంపులేద మరి
టెంపలె ఇంకొక్కనేమ చెట్ ఎక్కుతానని ఎ చెట్ కింద చుప్పులిప్పిి ఎక్కు తాండు
సరే రా మా రే ఉమ్ డుగులో ఇాయాలె మంచిగ సరే రా